ఆడియో వినిపిస్తోందండి
వినిపిస్తుందండి
హలో ఆడియో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది. మీకు నా వాయిస్ వినిపిస్తుంద మీకు
ఆ ఆ ఓకే క్లియర్ గ్
ఆ ఆ పిల్లలు కట్ అయితంది వాయిస్ ఉమ్
అండి మళ్ళీ మేము
మీ ఏరియాలో అట్మాస్పియర్ ఎలా ఉంది. చల్లగా ఉందా హాట్ గా ఉందా సమ్మర్ కదా. అందువల్ల రాదంట హలో మేడం ఏం విప్పించడం లేదండి.
హా లే అవునా ఇప్ప్